వినబడుతుందండి
టీ తాగారా.
టీ ఇప్పుడు ఈవినింగ్ దాగ మండి.
అవునా అండి
ఎందుకని ఎండాకాలం కదా అందుకని చాయ్ తాగం నిమ్మకాయ్ రసం తాగుతాం సాయంత్రం వేళలో
ఊహుం
సల్లదనం కోసం
వుహుమ్
అలాగా మీరు
మేము కూడా ఎండాకాలం టీ తాగమండి.
ఏం చేస్తారు. నిమ్మరసం చేసుకొని తాగుతాం తాగేరండి. ఈ రోజు ఇంకా తాగలేదండి నిమ్మ రసం. ఇంకేం చేస్తారండి. ఏం లేదండి ఇప్పుడయితే ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాము ఐస్ క్రీమ్ తిన్నాము. దిన్నారా ఆ ఎండలు పడుతూ ఐస్ క్రీమ్ మంచిదేనండి. వంటికి
ఈళ్ళకు మంచిదా చెడ్డదా అన్నది తెలవదండి.
ఆ ఎండలు కొడుతున్నాయ్ కద అని చెప్పేసి తాగడం చల్లదనం కోసం తినడం అవునండి ఊహుం నిమ్మరసం తాగడం తినడం ఇంకేం చేస్తారండి. పెసవిస్ చైనా స్పెషల్స్.
యో ఇంట్లో ఏం చేస్తామండి లేడీస్ మీ పొద్దున లేవంగానే ఇంటి పనులు చూసుకుంటాము.
హమ్ డ చల్లడం ముగులు వేయ బయ అవన్నీ కామన్ గా ఉంటాయండి ఎండాకాలం స్పెషల్ ఏంటా సల్లదనం కోసం చేసే ఎండకాల స్పెషల్ ఏముంటుంది కూలర్ వేసుకొని నిద్రపోవడం ఇ చల్లదనం కోసం అంటే సరిబ తాగడం ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ పెట్కుని తాగడం కరబుజ్జకాయ కొని పచ్చుకొని తినడం మళ్ళీ జ్యూస్ చేసుకొని సీజన్ కాబట్టి మంగోలు మాంగోస్ తింటునారా మరి రోజు సీజనల్ కాదు ఇప్పుడు మంచిగ దొరుకుతాయి మరి మీ దగ్గర
ఆ దొరుకుతున్నాయండి మార్కెట్ లో
ఏమేమి రకాలు దొరుకుతాఎండీ మీ దగ్గర అందులో రకాల గురించి తెలీదండి బంగనపల్లి మమవాంట చాలా బాగుంటది అవునా
హమ్
చాలా స్వీట్గ ఉంటుందండి చెప్పంగా విన్నాను బంగినె పండ్లు, ఆ కాయలు ఎట్లుంటేయ నాకు అంతకు తెలివదు మంచి ఉండే చాలా మంచి ఉంటాయండి తెచ్చుకోవాలి అవి ఇంకేముంటాయండి మీ దగ్గర స్పెషల్
మా దగ్గర ఏముంటాయండి
ఎండాకాలం కొబ్బరి బొండలు తలాగుతున్నాం చెట్తుందా మీకు
ఆ మా కొబ్బరి చెట్టు ఉందండి ఇ దాన్ని బొండాలు కోసుకొని తాగినం ఒక పది
ఒక పది రోజుల దాకా కాయలు కాస్తుంద బాగానే అంటే బాగాంటే ఒక నలభై యాభై కాయలకి కాసినాయి అంతే పట్టలేదు మ ఇంటి మంద తాగడానికైతే కాసిన్నై తోటబడతారా మీ దగ్గర
ఏంటండి
ఇంట్లో తోటలు ఏమైనా పెట్టారా ఇంటి దగ్గర తోట అంటే ఏం లేదండి ఇంట్లోకి సరిపడా చెట్లు ఉన్నాయి మొగ్గ చెట్లు మందార చెట్లు కొబ్బరి చెట్లు ఇంకేంటి సీతాపల చెట్లు మునగ చెట్టు ఉందండి బాగానే ఉన్నాయి మరి మీ దగ్గర ఇంకోటి సపోట చెట్టు ఉంది దానిమ్మచెట్లు ఉన్నాయి కాని అవి కాస్త లేవు దానిమ్మకాయలు దానిమ్మకాలుగాట్ లేదా
మ్ హు
ఎన్ని ఎరువులు వేస్తలేరా మరి మేమేం వేస్తలేమండి ఎరువులు అవి కాసిన కూడా ఉడతలు ఉంచట్లేదండి ఉడతలు కాయాలు పడంగానే గింజలు కొరుకుతాయి పోలిసి వేసి గిందుెలుని తింటున్నాయి బొప్పాయ చెట్టు ఉందండి
ఆ ఇప్పుడే పెట్టామండి బొప్పాయి మాకు మా పెరట్లో ఎన్ని సార్లు వేసినా బొప్పాయి నాటుకోవట్లేదు ఈ సంవత్సరమే ఎందుకు నాటుకోవట్లేదని దాన్ని పెట్టినా దాన్ని చూసుకుంటా ఉంటే
అంటే ఆకుంది మంచిగా ఇప్పుడే కాయలు పడుతుంది కానీ ఎండలకి పెద్దగా కావట్లే కాయలు చూడంగా చూడంగా నాటుకు
అది చూడంగా పెట్టంగా దాన్ని పెట్టంగా ఎరువులు దానికి వేయంగా రోజు
రోజు మన ఉడట్టుకు కోడిగుడ్లు ఉంటాయి కదంందు కోడిగుడ్లు మంచిగా ఉడకట్టిన పొట్టు మన
పెరుగు అన్ని దానికి ఎరువులు వేయంగా వేయంగా
చెట్లు మంచిగా నాటుకొని పైరుయితే పడ్డదండి ఓకే మంచిదె చాలాసార్లు ప్రయత్నించినం
ఎందు నాటుకోవట్లేదు కుప్పరి చెటు మా ఇంట్ల అని
ఇప్పుడైతే కాయలయితే పడ్డది కానీ ఎండాకాలం గాలులకు ఉంటందా లేదా తెలువదు ఆ చెట్టు జామ సెట్ ఉందండి ఆరోగ్యానికి మంచి జామకాయాల జామ చెట్టు అయితే లేదండి ఉండేగాని కొట్టి వేసినాం కొట్టివే చేర ఎందు చిన్న మొలకలు ఉన్నాయి అ బాగా పండ్లు అయి కింద రాలి వాటికి దోమలు ఈగలు వస్తున్నాయి అంత ఉహు పెంచ్ ఇంకోటాన్ని జామకాయలు మంచి ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి కొట్టేసిండు ఏన్నాయండి మరీ మీ దగ్గర ఇ అంతే అండి డిసెంబర్ నుండి కూరగాయలుట అవిటి ఇటి పెంచుకుంటాం పెరటిలో మంచిదే చాలా మంచిది మీకేమన్నా ఉన్నాయాండి మరి చెట్లు ఇప్పుడుకూడా అవే ఉన్నాయండి మీకున్ని మాకున్నాయి గట్లా చిన్న చిన్నగా ఎక్కువేం లేవు మాకు కూడా
ఉహు
మా పరెడ్ చెెట్లు మల్లె చెెట్లు అన్నీ మావిడ చూసుకుంటదండి అవన్నీ పూల చెట్లు ఉన్నాయి ఏదో హు నాకు తెలియవుఅవి ఎక్కువగా
హ్మ్
ఎండాకాలం ఎక్కడికన్నా వెళ్ళారండి టూర్లకి పుట్టపర్తికీ వెళ్ళమండి
ఉహ
ఎట్ల వెళ్తారండీ మీరు పుట్టపర్తి మా దగ్గర నుంచి సత్యసాయి సేవా సమితి అని పుట్టపర్తి యాత్ర పెడతారు
హు హు
ఆ యాత్రలో భాగంగా మేము వెళ్ళాము అందరితో పాటు ఉ అయితే ఎట్లా వెళ్లారు ట్రైన్ లో వెళ్లారా బస్ లో వెళ్లారా
ఆహ
ఇక్కడ నుంచి ట్రైన్ ఉంటది ఎంత గంటలు పడుతుండి ఇక్కడ నుంచి సికింద్రాబాద్స్ సికింద్రాబాద్ సిక్స్ అవర్సు అటనుంచి నైటు సెవెన్ సెవెన్ టెన్ హవర్సు టెన్ సిక్స్టటీన్ హవర్స్ బడుతుంది టోటల్ గ
ఆహ
అక్కడ చేరుకోవడానికి పుట్టభర్తి చేరుకోవడానికి ఇక్కడ నుంచి సిక్స్టీన్ అవర్స్ మ్ హు యట్ ఇక లెక్కేసుకుంటే ఒక డే ఒక నైటు
ఉహు
డే అండ్ నైట్ జర్నీ ఉంటది
మ్ హు
ఇక్కడ మార్నింగ్ ఇక్కడ పడేలి ఇ వాల్లలుతే రేపు చ రేపు మార్ని అక్కడ జరుకుంటాం. ఇంకండి మీరు వెళ్తారా. నన్ను
ఆ మేము కూడా వెళ్తామండి.
ఎక్కడికి వెళ్ళారు
వినిపించలేదండి
ఎక్కడికి వెళ్ళారు మీరు ఆ మేము కూడా రీసెంట్గానే పుట్టపర్తి వెళ్ళొచ్చాం. హ హ వెళ్లి చేరారా మీరుబడ చూసార పుట్టపర్తి
ఆ అవునండి చూసాం.
త మీ గోడకుుట్ పతే
అవునండి.
హ్ హ్ ఎలా ఉంటదండి. అని అక్కడ చాలా బాగుం- పెగద వాతావరణం అంతా. అవునండి చాలా బాగుంటది చెట్లు ప్రశాంతంగా మంచి ఉంటది కదా చెట్లు బాగా చెట్లు ఉన్నాయి అక్కడ చల్లటి వాతావరణం ఉంది మనకి ఇక్కడ తెలంగాణలో బాగా వేడి ఉందండి. ఊ అక్కడ ప్రశాంత నిలయమంటే ప్రశాంతంగనే ఉంటుంది చాలా అవునండి. ఎక్కడైనా చెట్లు పెంచుకోవాలండి మనం ఫస్ట్. హ్ చెట్లు ఉంటే ఎంత ఎండ కొట్టిన చల్లగా ఉంటంది. పచ్చదనం, చల్లదనం పచ్చ దనం ఉంటే చల్ల ధనం ఉంటుంది అక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉండదండి వాతావరణం. ఊ ఇంకండి. ఇంకేం విశేషాలు. ఏముంటాయిండి సాయంత్రం అయింది సాయంత్రం పనులు చేసుకోవాలి ఇక మీకు స్టార్ట్ అయితే ఆడవాళ్ళు కాట్టి పనులు స్టార్ట్ అవుతాయి. జాన్ ఏమైందండీ. అవునండి. ఇంకా ఇడ స్వామి దగ్గర విశేషాలు ఏంటండి స్వామి దగ్గర ఇక్కర అంట ఇకెగ్యలర్గా నసే కార్యక్రమాలండి సంవత్సరనికి ఒకసారి వెతాం కాబట్టిక్కడ మాకు బాిన కార్య్రలు ఉంటాయి డాన్స్ అలుంటాయి డ్రామా ప్రోగ్రా సరేనండి దుబాయ్